హలో బాగున్నారా అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా చాలా బాగున్నా ఏం చేస్తున్నారు జస్ట్ ఇప్పుడే గ్రౌండ్ నుంచి వెళ్తున్నామండి ఏంటం ఈ టై లో గ్రౌండ్ కి ఏమైనా బాడీ మెయింటైన్ చేస్తున్నారా
వాడ అని కాదు కాగానీ ఇ
మీ హెల్తీ కాద ఏద డిస్టర్బ్ అవుతుందా అంటే రీసౌండ్ వస్తుంది లేదండి ఏం లేదు మీ సైడ్ ఏమన్నా ఉందా ఆ మా సౌ మాకి రీసౌండ్ వస్తుంది పర్లేదు అండి ఇప్పుడు ఓకేనా అండి
హలో
హలో చెప్పండి వినిపిస్తుందా అండి
ఆ ఇన్బ్యూస్ంద అడి
అ గ్రౌండ్ అంటే ఏమంటే హెల్త్ీ కదా అంటడి మస్ట్ ఇప్పుడు అవునండి హెల్త్ ఇంపార్టెంట్
ఆ రీసెంట్ గా ఒకటి
ఒకటి కోవిడ్ అని వెళ్ళిపోయింది కాదండి అవునం బాడీ మెయింటైన్ కాదని అది హెల్త్ పరంగా ఏది తీసుకోవాలండి అ హెల్త్ అంటే నాకు గుర్తుొచ్చిందండి రీసెంట్ గా ఏమంటారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వెళ్ళిపోయిన సిచ్యువేషన్ తో పో పోల్చుకుంటే ఫస్ట్ ఇమ్యూనిటీ ఉండాలండి మనిషికి ఎందుకంటే లాస్ట్ మనం చూసాం కదండి కరో టై లో అప్పుడు ఇమ్మ్యూనిటి లేక చాలా మందికి విరిగిన వైరస్ అంటెసుకనింది కదండి ఆ అది బస్ అండి యూనిటీ ఉండాల కానీ దానికంటే ముందు హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ అంటేనే యూనిటీ అవునం తీసుకోవడం కానీ ఈ ఫాస్ట్ ఫుడ్ అది ఇది కాకుండా ప్రిపేర్ చేసిన ఫుడ్ తీకోవడం నాకు చెప్తుంటారండి కానీ మనకి అనిపిస్తుంది కదాండి బయట ఫుడ్ కూడా తినాల అనేసి
అనిపిస్తుంది కానీ హెల్త్ ముఖ్యం కదా
ఆ అవునండి హెల్త్ ముఖ్యమే కానీ అప్పుడప్పుడు జస్ట్ అప్పుడప్ ఎప్పుడైనా మనం బయట ఫుడ్ తీసుకోవచ్చు కానీ ఇంట్లో ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి టైప్ తీసుకుంటారండి మీరైతే మేమయితే మామూలుగా వెజిటేరియనే అండి చికెన్ మటన్ అలాంటి కాదు గని మామలుగా క్యారెట్ ఎక్కువ లైక్ చేసాము ఇంకా రెడ్ బీట్రూట్ రుటు అంటే క్యారెట్లో విటమిన్ ఏనో సీనో ఉంటది కదండి నాకు విటమిన్స్ గురించి కూడా తెలిదండి బట్ అది తింటే ఏమంటారు బ్లడ్ బాగా పడుతుంది అంటారు కదండి నిజమేనా ఆ ఆ నిజమే అండి మీరున్నారు కదా ఇప్పుడు బైట్ ఫుడ్ అని బైట్ ఫుడ్ అంటే ఏం లైక్ చేశారు బ్రేకు నేను పానీపూర్ తింటానండి పూరి కూడా ఇంట్లో చేసుకోవచ్చు కదా అండి అవునండి చేసుకోవచ్చు బట్ టైం ఉం ఉండదు కదండి మనము బయట అయితే అలా వెళ్ళి మనీ ఇచ్చేసి తినేస్తాము ఇంట్లో మనమే వండుకొని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయితుంది కదండి అందుకు హల్త్ ముఖ్యం హ టైం కం హెల్త్ కంటే ముఖ్యమా అండి హెల్త్ అది అంటే మనము అప్పుడప్పుడు అయినా అనుకోవచ్చు కదండి ఇప్పుడు డైలీ తినే తానికన్న అయిన కూడా మీరు అన్నట్టుగా నిజమే అండి ఇంట్లో కూడా చేసుకుంటే హెల్త్ కి మంచిది ఎందుకంటే బయట్ టా ఆ రోడ్ సైడ్ తినడం అంటే అక్కడ ఏమంటారు మట్టి దూ లి ఇవన్నీ పడ్ తుంటాయి అది అంత మంచిది కాదు అలా పెద్దది పోతుంటది అవునండి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా తెలీదు బట్ అనిపిస్తుందండి మ ఎప్పుడన్నా తినాలి అని సో అప్పుడప్పుడు అండి మరి అందుకని ఎప్పుడో ఒకసారి అయితే ఏం పర్లేదండి ఓకే ఇ ఇవే అంటే ఇవేమంటారారండి హిమ సజ్జగింజలు ఏదో అవి నానబెట్టుకోనేసి సి మొలకలు వచ్చాక తింటారు కదండి ఆ దాంట్లో కూడా చానా ఉన్నాయండి గ్రౌండ్ లో తీసుకోవచ్చు ఆ పేర్లు అని అవి బాగుం చెనిగేలు చేనిగ ఏమంటారు దాని చేనీగలని నానబెట్టి ఆ పోపు వేసుకొని తింటారు కదండి ఆన్న పెట్టేసి ఇప్పుడు ఎం సమ్మారు కదా అండి ఫ్రూట్స్ కానీ దీంట్లో మీరు చెప్పిన దాంట్లో బాగా అవి అంటే నాన పెట్టి మోళ్ళకొచ్చి తరువాత తీసుకోడం అలాస్ ఎక్కువ తీసుకోవాలి చికెను మటన్ ఇలా ఎక్కుది టే చానా ఇబ్బంది అండి అంటే అవి వేడి వస్తువులు కదా తినకూడదు కదండి కూడదని కాదు కాని తినొచ్చు కాని దానివల్లా ఫీవర్ రావడమూ బాడీ హీట్ కావడం ఈ హెల్త్ నీన్ బా చూసుకో కోవాలి హెల్త్ లో ముఖ్యంగా మనము ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలండి విటమిన్స్ ప్రోటీన్స్ గా మనము ఆకూరలు కానీ కాయగూరలు హు అన్ని బాగా తీసుక్ కోలండి ఎక్కువ ఆకూరలు తీసుకుంటే మంచి విటమిన్స్ వస్తది ఆ అండి అది చెప్పేది ఇక్కడ యాపిల్స్ ఆపిల్సు కొనలేం అనుకుంటాం కానీ బట్ ఆపిల్స్ కంపల్సరీ తీసుకోవాలండి ఆపిల్స్ తీసుకొని ఆపిల్ జ్యూస్ తీస్కోంతాగొచ్చు
ఉమ్ ఉమ్
ఇప్పుడు కూడా వాటర్ మిలన్స్ కి మన డిమాండ్ గాదు గాని ఇప్పుడు తీసుకోవాలండి కచ్చితంగా సలాడ్స్ లక్కా అవునండి తీసుకోవాలి ఆ ఎందుకంటే మనకు బయటికీ వెళ్ళినప్పుడు డిహైడ్రేట్ అయి వస్తాం సో మంచిగా మనము మన బాడీని కూల్ చేసుకోడానికి కూల్ వాటర్ తీసుకుంటే సరిపోద కాదుకండీ మంచి ఫ్రూట్స్ కూడ తీసక్ వాలి కదా టెండిగా నేన్ హాస్పిటల్ కెళ్ళింటి ఏదో మా కుయర్లీ జస్ట్ లో ఫివ్ రోదని
అక్కడ ఓ పిల్లవాడైతే పాపం ఎండకి ఇదైపోయి ఫివర్ వచ్చేసి హాస్పిటల్ ఆ వడదెబ్బా
ఆ దాని వల్ల హాస్పిటల్ జాయిన్ అయి ఇప్పుడు ఎయిట్ లాక్స్ ఏమో అవుతుందండి దానికి ఎందుకండి అలా హర్టుకి ఇలా లివర్ కొంచం డ్యామేజ్ అయిందండి
ఆ ఇప్పుడు వైదవుంతుంది మీరు చూసారో లేదో తెలద్దు ఇంస్టాగ్రామ్లో గుడ్ ఇప్పుడు అది ఆ పిల్లవాడుకి సంబంధించింది ఇట్లా స్కానర్ పెట్టేసి ఇట్లా అమౌంట్ ఏమన్నా హెల్ప్ చేయగలరా అదీదాని
నీన్ తెలీదండి చూడలేదు వైరల్ అవుంతుండేది పాపండి నేను కూడా దానికి పేమెంట్ చేసాను హండ్రెడ ఓ
ఆ
అందుకేండి హెల్త్ ముఖ్యం ఫుడ్ అది మనక్ కోసేపు టేస్ట్ కోసం చూసుకుంటే బాగోదు కదా హెల్త్ ఇస్ వెల్త్ అంటార్ కదా ఆ సేవ్ హెల్త్ ఏదో ఫుడ్ ఐటమ్స్ బాగా తింటారు అనుకుంట కఫాంట్ అది మస్టాండి ఫోన్ ఓపెన్ చేస్తనే నాకు అలాంటివి ఎక్కువ వస్త మీరు చాలా గుడ్ బాయ్ అండి మీరు మంచి డైట్ మెయింటైన్ గ్రౌడ్ కెళ్దాం గుడ్ బాయైతే కాదు కానీ నాకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఏంలేవు కానీ మెయింటైన్ చే అండి అమ్మాయిలు ఫస్ట్ ఎక్కువ వాళ్ళ హెల్తని కేర్ చేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళక్ ఈ ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటది ఎందుకంటే వాళ్ళు ఏమంటారు వీక్ అనమాట అమ్మాయిలు కొంచెం వాళ్ళు బాగా స్ట్రాంగ్ ఉన్నారంటే వాళ్ళు చేసే పనుకి వాళ్ళు బాగా మంచి ఫుడ్ పోవాలా ఏ ఏమంటారు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఆ ఇవి ఇవన్నీ తీసుకోవాలండి ఆ అండి అదే గా చెప్పేది కూడా రోజు కూడా చానా చెప్తుంట్రురు హెల్త్ ఇ వెల్త్ మంచి చూసుకోవాల అది అని డెంగ్యూ అవన్నీ వస్తంటే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా వర్షాకాలం వస్తే కిన ఫీవర్ అలాంటివి వస్తాయి కదా అప్పుడు మనము ఏమంటారు మస్కిటోస్ పోవడానికి మస్కిటో కాయిన్స్ అవివి తీసుకుంటాం కదా దాంట్లో కూడా మనము మస్కిటో కాయిన్స్ అని చెప్ ఏసేసి ఏవి పడితే అవి తీసుకోకూడదని ఎందుకంటే వాళ్ళు వాడే కెమికల్స్ వల్ల మనకి హెల్త్ అనేది డ్యామేజ్ దాని వల్ల కూడా కొంచెం అయితుందండి ఎందుకంటే మనము ఏది పడితే అది ఈజీగా ఉంది కదా ఇది బాగానే ఉంటుంది యాడ్స్ లో బానే చూపిస్తున్నారు అనుకుంటాం కానీ అది ఎంత ఈజీ కాదండి తీసుకుంటేనా మనం మన హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది కొంచం చూసి తీసుకోవాలండి ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు కూడా ఆ అండి దాంట్లో కొన్ని ఎక్స్పైర్ డేట్ అయిపోయి ఉంటాయి
హ్మ్
హ్మ్ చూసుకోవాలండి హెల్త్ కదా మస్ట్ ఇష్యూస్ కూడా వస్తున్నాయండి ఈ మధ్య కాలంలో ఎందుకో
హ్మ్ మ్మ్ ఇప్పుడు ఎండాకాలము ఫీవర్ అని అదనిఇదని
ఎండాకాలం అంటేనే మనం ఇంకా మం ఛీ ఏమంటార బయట ఉన్న డిగ్రీస్ కి మనిషి యొక్క బాడీ అనేది చాలా టెంపరేచర్ అనేది తగ్గిపోతుందండి
ఊహూ
చాలా ఇబ్బంది అండి హెల్త్ మస్ట్ అండి ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి కాదు కానీ హెల్త్ బాగా కేర్ చేసుకోవాల
మీరు ఎక్కడి నుంచండి
మేం బయటకి వెళ్తుంటాం అప్పుడప్పుడు
ఆ ఆ
అప్పుడప్పుడు బయట ఫుడ్స్ తీసుకుంటాం అండి మరి ఎక్కువ బయట ఫుడ్ అంటే అట్లానా అందులో ని ఫ్రూట్స్ కూడా తీసుకుంటామండి మస్ట్
ఓకే ఓకే
ఏమంటారు జ్యూసేస్ ఐడియా ఉందా అండి జ్యూసెస్ లో కూడా షుగర్ యాడ్ చేసుకోకుండా తీసుకోవాలని మరి టేస్ట్ కోసం షుగర్ యాడ్ చేసు కుండా కూడా కలమంద అంటారు కదా దాంతో జ్యూస్ చేస్తారంటది మీకు ఏమన్నా తెలుసా
హ్మ్ చేస్తారు క్యారెట్ తో కూడా చేస్తారు వెజిటబుల్ జ్యూస్ గాని ఉంటంది ఇది కాకరకాయ అని ఫేస్
నేను మొన్న విన్నానండి షుగర్ పేషెంట్స్ అ తీసుకుంటారని వాళ్ళకి హెల్ కి షుగర్ ఉంది కదా మంచిది అంటారు ఆ అండి ఆపిల్ జ్యూస్ కాకరకాయ జ్యూస్ బాగుంటది షుగర్ పేషెంట్ కి షుగర్ పేషెంట్ టైం టు టైం తినాల కదండి వాళ్ళ హెల్త్ టాబ్లెట్సు వేసుకోవాల ఆ షుగర్ పేషెంట్స్ అంటే గుర్తొచ్చింది ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు టైమ్ టు టైం వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోపోతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ బాడీ అనేది చాలా లావు అవుతారంట అ కదండి నిజమేనా
హ్మ్ థైరాయిడ్ ఇంకా షుగర్ పేషెంట్లు కూడా టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల గానీ టాబ్లెట్ తీసుకోకపోవడము హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం కూడా
ఏమో అండి మీరైతే జాగ్రత్తగా ఉండండి టైంకిి తినండి టైమ్ కి మంచి హెల్తీ ఫుడ్ తీసుకు కోండి వాటర్ ఎక్కువ తాగండి డైలీ ఒక టూ లీట్ టర్స్ వాటర్ అయినా మీరు తాగాలి ఆ అండి మేమ్ తా మెయింటైన్ చేస్తాం అండి ఇప్పుడు మా కొడుకు బైపీస తీ తీసుకున్నాడు ఇంటర్ అండి అవునా అండ్ ఎప్ మీ అబ్బాయికి కూడా చెప్పండి బాగా మంచి హెల్త్ చూసుకోమని మేము కూడా ఇప్పుడు బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకుంటామ అండి ఇప్పుడు ఇంకేంటండి
చెప్పాలండి హెల్జ్ పరంగా అయితే ఇలా
అవును సరే అండి మేము ఇప్పుడైతే ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తాము మంచి ఫ్రూట్స్ తీసుకొని ఈ సమ్మర్ కద అండి బాగా మెయింటైన్ చేసుకోవాలి కదా హెల్త్ ని ఓకే అండి థాంక్ యు థ్యాంక్ యూ సో మచ్
ఓకే అండి